హలో
ఏ బాగున్నవా
ఆ బాగున్నా ఏం మీ పాప బలే అత్త అయిపోయింది.
ఏమి
ఏమి ఎవరితో అంటే వాళ్ళతో తిరుగుతాంది.
ఏసి చంపల్ పట్ తీయకూడద
నేను ఇస్తే గన్ వాల్ రివర్స్ నాకు ఇచ్చే రకం
ఆ అయ్ ఏసినది గిర్ పిసాకు ఈసారి సారి
పిల్ చుకొన్ ఓస్తే ఏం చేస్తావ్
ఈ పక్క ఆ పక్ కో వంచుత కిడ్ మా మామాకు జెప్ కసా
నువ్ చెప్
ఆహా ఆహా చెప్తానేన్ ఈసారి ప్రూఫ్ ఉంటే చెప్తా
ఏం ప్రూఫ్
ప్రూఫ్ ఉండాలి కదా చెప్పాలంటే మా మామ నమ్మదు
ఆ రోజ మీ అత్త మీ అమ్మ జేప్పింది ఒద్దు అనీ హలో హలో హలో